హలో ఆ ఆ ఆ అదే చెప్తాండాయన బావున్నవన్న పర్లే సరే సరే ఇంటకి పోతే
మాయన్న అనింది గుడ బాదలేదురా, కదు మాయన్న నింది గూడ ఏం బాధలేదురా మీ అన్నన్నిందే బాధగా ఉంది.
టుబ మామా మామామ్మళ్ళ లా కోపం వచ్చిదిగాని నిన్నంత
ఆ
లేక్పోయుంటే బాగానే ఉం తింటడు వాడుగుడా.
రే మా నాన్న మీద కోపముంటే మా నాన్న మీద పెట్టుకోవాల, నా మీద ఎందుకురా చూపిస్తాడు వాడు?
ఎవరు ఎన్నన్నా అట్లా చూపిస్తాడు నందక షటైపోయింది ప్రదీప్ షెట్మిద్ ఇంకా ఎక్కువ
పవన్మిెదిజూపీరా మళ్ళ
పవనెందుకు చూపిస్తాడ ఆళ్ళిద్దరికాళ్ళిద్దర్ ఆటిట్యూ టుడ్లు సరిపోతాయ్ క కాబట్టి ఆళ్ళిద్దరు సర్ ఒకో ఒక ఒకడ్ ఇట్లుంటారు. ఆ ఆళ్ళిద్దరి ఆటిట్యూడ్ ఆళ్ళిద్దరికి సరిపోతయ్
ఏ కాదు అసలు ను నేన్
బన్ని గాన్ని
ఆ
వీన్కి ఈయాగవ్ పాయింట్ లో కోపం వచ్చి గట్టిగా అడిగేసినాడు నిలబెట్టి ఈనికి ఏడ కోపం వచ్చిందంటీ ట్రిబుల్ ఐటీ ఫస్ ఫస్ మట్ త్రిరుపులటి
ఆ
ట్రిపుల్ ఐటీ కాడ కోపం వచ్చింది అయగారికి వడి వాడి వాడు చెప్తానే నాకు ఇంట్రెస్ట్ లేదు మామ నేను పాలిటెక్నిక్ చేసుకుంటాను నేను బిటెక్ చేసుకుంటాను మామ ఫోర్స్ చేసినాడు
హ
ట్రిబులైట్ చేరు త్రిబులైట్ చేరు అని నాకు ఇష్టం లేదని చెప్తా అన్నడు వీడు ఎగ్జామ్ రాయి ఎగజామ్ రాసి అమె పోతుంది అనే
ఆ
సర్లే అని రాసినాడు
అ
రాసినాడు ఎంత పాస్ మార్కులు కూడా రాలేదు
హ
పై రెండు ఎంతో
ఆ
ఇంటికి వచ్చి అట్లాంటే అట్లా మాట్లాడినాడు బన్నీ గాని కవ పడ బిడ్ట్టలకి కొవ్వు పాటపడుతున్నారు అది ఏమంటే అది మాట్లాడినాడు
అ
వాన్ కబడి ఆడుకోక మచ్చిన అంటే నన్ని సాకాతాంటది మా మామ లేదంటే మా అమ్మ మా నాయన అని నాకు కోపం చేసేసింది వాడికి
ఆ
దానికి మామ మీద అరిచేసినాడు నా ఇష్టం నేు రాయలేదంటే కూడా నువ్వే రాపించింది
ఆ
నేను పాలిటెక్నిక్ చేసుకుందాం అనుకుంటాను నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయి రాసిన అట్లే వస్తాయి మార్కులు అనేసా
ఉమ్
అట్లా అనేసి బయట వెళ్ళిపోయవాడు
ఓ
చూసామమ్మా అది ఇది ఇది అది అని మా మామ అన్నాడు ఇంకా మళ్ళీ నీతో నీతో పవన్ంద సో కంపేర్ చేసా
ఆ
పవన్ కాగానీ రాలేదా నీకెందుకు వచ్చేదా అది ఇదని కంపేర్ చేసినాడు మనకి ఇంకా మండిపోయింది
హ
సల్లే చూదాముం దవ రాస్తున్నాం కదా ఎంత మాత్రం వస్తుందో చూద్దవు మళ్ళీ చెప్దుావు నాకు వచ్చి అని నువ్వు రాసి నీది వయా
రే ఒకటి సబ్మిట్ చేయగలనుడి దానికోసం
మను చుట్టు పక్కలో క కనిపిలే ఒక రెండు నెల వరకు చుట్టుపక్కల కనిపిలే మామ
ఆ
మళ్ళీ రెండు నెల
మే అదిన్ ఔషిత అ ఇంతఔషిత కాదు మే ఫడ్సిడి బర్ ఒక సార్ వస్తంది
యాడ పోయింది అప్పుడు ది నాలుగు దానితోనే మాం గుమ్మన ఉండే
నాది అప్ మూపైఐదు ఏమో వచ్చిందిరా మార్కులు
అదే మాం గుమ్మనా ఉండే
ఉ
మళ్ళీ వాడు ఇప్పుడు అర్థమైయిందా
మూడు చేస్తా అద చెప్పకప్పుడు నేను అర్జెంట్ అన్ని
వాని ఎప్పుడైతే తక్కువ చేసి మాట్లాడున ఆ రోజు వదిలి వేసినాడు కట్ వచ్చేసి మామ్ని మామ మీతో కంపేర్ చేస కాబట్టి మిమ్మల్ని కూడా కట్ చేసి వదిలేసినాడు
ఉ
అట్లన్నమాట
ఏయ హర్షితతో కదర కంపేర్ చేసింది
ఉ
ఆ పిల్ల హర్షిత ఉండలే
హర్షితతో ఆ హర్షితతోన ఆయా మేము మీతోన ఆయా
ఉ
అందుకే బన్నీ గానికి కోపం వచ్చింది
మా నాయన కంపేర్ చేసేదానికి కాదు మా నాయన కంపేర్ చేసేదానికి నాకి వాడు నా నా మీద కోపం పెట్టుకోవడానికి కి ఏమన్న సంబంధమా పోనీ
నా మైండ్ సెట్ అంతే నా ఇప్పుడు పొరపాటున ఎవడన్నా నన్ను వేరే వాళ మా అమ్మ నన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తానే నేను ఒప్పుకునేలే ఎవరన్నా చిన్న బిడ్డు కాని రోడ్లు పోయే వాళ్ళు కూడా కాని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాను అంటే చేయొద్దనే చెప్తాను నేను
ఉ
మొన్న కూడా ఎవరు చెప్తాను ఇట్లా నేను బస్సు కోసం వెయిట్ చేస్తా అంటే చెప్తారి వాని చూసి నేర్చుకో విని చూసి చూసి నేర్చుకొని ఫోన్ పీక్కుంటంటే వాళ్ళు కొడతావా
ఉ
ఇప్పుడు నుంచి ఇట్లా అలవాటు చేపించే వాళ్ళు స్ట్రెస్ అయ్యేది
ఉ
వానికి చెప్పన్న ఇంటాడు కాని వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయదు ఎదన్నా వాళ్ళకి అది డిప్రెషన్ అయిపోతుందని చెప్తే అట్లా చేసి చేసి మాకు ఇట్ల ఉండేది వానికి అర్ధంమై ఏ మాదిరి చెప్పండ్రా వాన్ని నేర్చుకో విన్నీ చూసి నేర్చుకో అనీ వాడు లేసిపోతాడు మీ కొడుకులు లేసిపోతాడు మళ్ళా అని చెప్దీ
ఉ
ట్రెయిన్ లో
ఉ
సైలెంట్ కూర్చ ఉండేవాడు
ఉ పప్పు అయితే తిని పో
నా దగ్గర నా ముందర ఎవరనా అట్లు చేసిన నేను కన్ఫర్మ్ చెప్తాక వాని ఫ్రీడమ్ వదిలే ఇలా అన్నానని చెప్తా అత్తమ్మ మొన్న నందకిశోర్ కాని తిడతాండా నేను ఉండేది చెప్తే ఎవరిని కా ఎవరిని కానీ కాదు ఎవరిని గాని మిఠాయి గా యూస్ చేయనీయదు ఆ చాట్ జీపీటి యూస్ చెయ్యనీయద్దు ద అ వీడే ఎక్కువ యూస్ చేసేది మెటా ఏఐ తో చాట్ చేస్తాడు వీడు అన వానికి తి
ఉ
అది మంచిది కాదురా దాన్ని యూస్ చేయొద్దంటే ఆ సరే అంది
ఉ
మళ్ళా గేమ్స్ ఆడతా ఉండేవాడు నేను లాప్టాప్ అట్లా కూసోని గేమ్ ఆడుతాండు నేనేమో పెద్ద ల్యాప్టాప్ లో వర్క్ చేసా వాణి మాదిరి కూసులే గేమ్
ఊ చదువు
మామూలుగా ఫోన్ లో గేమ్ ఆడుతూ ఉండే ఫోన్ లో చార్జింగ్ అయిపోయిన ఆడుతాన్నాడు అనేసి అత్తమ తిడతాంది
ఊ
నువ్వు కూడా గేమ్ మామ ఆడుతు
మా క్లాసులో ఆమె ఊ
ఆ రా ఏమి ఇప్పుడు అంటిని
ఊ మే అది ఆ పిల్ల పెట్టుకున్నదే అది ఉ
ఏమైనా ఆడుతుండో ఏమో ఓ
అది మనకే మోసం ఊ ఆ పిల్ల తోని ఆహా ఊ
ఎక్కువ ఆడకూడదు కానీ తక్కువ కూడా ఆడకూడదు గేమ్లు ఆడాలి గేమ్లు ఆడితే మైండ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది స్కిల్స్ వస్తాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ డెసిషన్ మేకింగ్ అంతా కిల్స్ వస్తాయి ఆ వాని కూడా పూర్తిగా ఆడనీయద్దు కానీ ఆన్ని తక్కువ ఆడ
లేసినేస్ హు
మా అత్తమ్మా సరి అని సర్లే అనుకొని నేను ఇంగా నేను చెప్పి మళ్ళీ నేనే పాటిఇయ్యకపోతే ఎబ్బ మెల్లఅని లాప్టాప్ క్లోజ్ చేసి అను దేవి ఫోన్ పీకు పోయి పడుకుంటన్నాము
హు
అను మళ్ళా టీవీ చూసుకోకుండా దానికి అప్పటి నుంచి గొలగా నా మీద ఫోన్ పికుం పోయిండే దానికి ఆ బిడ్ ప్రవళిక ఫోన్ చేసి ఫోన్ ఎత్తేసి నీకేం పని మామ మా మామ లేదు మ పెట్టేయ్ అని అంట
ఆ
నేను చూసుకున్నానే లేదు ఆ రోజంతా ఫోన్ బి కొంయి పనుకోనేసీనా నేను చపా దింద వేసుకొని వంట్ర రూమ్లో నా నేను అప్పుడుద పాత్రలు క కడిగేసి ఉండేదంతా సింక్లో ఉండేదంతా బట్టలు ఎత్తుకో
హ్మ్
ల్యాప్టాప్ లో ఒక రెండు గేమ్లు ఆడేసి మళ్ళీ పోయి పనుకునేసి ఇంకా ఏడుంటను నాక టైము
ఆ
సరే అని పనుకునే మళ్ళీ ఆవిడికి ఫోన్ పిక్ ఉన్నదాని కోపం వస్
ఏదో నోయ వళ్ళ అ
హవిడి గ ము వాళ్ళు వాళ్ళ కట్టుబాట్లు
ఏమో పోరా నాక ఆ బింన్ని చూస్తడే ఈ మధ్య కోపం వస్తుంది ఇలా చేసే పట్లు ఉంది నేను అదే పనికి చెప్పినా కదా పవన్ కి ఎంత దూరం ఉంటే అంత దూరంగ గుండనేసి
ఆ
అంత చెప్పినా గాని పక్కనే కూర్చుంటాది
ఏమోలే వాళ్ళు కొన్ని రోజులు రియలైజ్ అయ్యే వరకు అట్లే ఉంటరు
ఇప్పుడు నేననా సిరి నను నీతో అన్న నేను నీతో అన్నంత క్లోజ్ ఉంటానా మా అన్నతో కూడా ఉండను అంత క్లోజ్గా అంటే వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ అన్నయినా కొంచెం దూరం పెడతాము
మ్మ్
చెప్పినాను నేను అదే పనిగా వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి దూరంగా ఉందు అంటూ అనేసి ఇ చాలతేనే నేను ఇంతే మాట్లాడతా
క అసలు ఎవరితో కళ్ళ నేను అసలు ఏమి అంటే అంటే ఏమి ఆడు కూచూంటా కొంచసేపు నాకేమన్నా ఇంక వీళ్ళు నాతో ఎక్కువ మాట్లాడతారు అనిపిసి ఆడ నుంచి లేసి వచ్చేస్తా సైడ్కి ఆ అట్లా నేను పెద్ద మామ దేగ్గరే అడుగు కావంట పెద్దమని అడుగు పెద్ద మామ దగ్గర కరెక్ట్గా ఒక పది నిమిషాలు కూర్చుంటాయి ఈ కొవ్వూరులో నేను
హ్మ
నేను ఎక్కువ తిరగతానే ఉండను నేను ఊర్లా సళ్లూ కూర్చున్నా లేక ఒక తావు కూడా నేను వస్ని నువ్వు ఏమన్నా అనుకో అమ్మ అట్లే చెప్పంపిస్తాంది నాకి పో పెద్ద మమ్మొల ఇంట్లో తిను వాళ్ళే పండగ పిలిచి డేది
ఆ ఈ
ఇంట్లో నయ్యని పిల్లేదు ఎవరు గానీ
ఆ ఏ ఉ
ఇంక పెద్ద మామోళ్ళు వంటలు చేసి కాసుకొండర్రంట అమ్మకు ఫోన్ మీద ఫోను బన్నీగాడు మెసేజ్ చేసాననాకి పోరా అని సరే ఉండ అనీష్
రే ఇంటికి వచ్చి పిలిచేసి వచ్చినాం రా మేము
ఎప్పుడు
రేపుండగా అనగ్ అంతకు ముందు నాన్నమ్మకు ఫోన్ చేస్
ఆవంత నక్ తెలిట్లే వాళ్ళు వాళ్ళు ఇష్యూలు ఆవంత నాకు సంబంధం లేదు
కాదు నానా
కట్ చేేసి కట్ చేేసి మళ్ళచేయి కట్ చేేస్ మళ్ళచే